బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఈ మధ్య ఫోన్ చేయలే చాలా రోజులయిందని
ఎక్కడండి ఖాళీగా లే ఉండట్లేదండి
ఆ
హ
కూడా బిజీగా ఉన్నాం అండి ఈ మధ్యలో పనిలో ఉన్నామండి
ఏమి పనండి
ఆ ఇల్లు కట్టిస్తాన్నాం
అవునా మరి నాకు ముందు చెప్పలేదు ఏంటండి
మీకెందుకే మీ కూడా అదేనా
మేము ఇల్లు కట్టించుకునే వాళ్ళం కాదండి ఇల్లు కట్టే వాళ్ళం
ఆహా కాంట్రాక్ట్ తీసుకుంట్రా
ఆ కాంట్రాక్ట్ తీసుకొని పని చేపిస్తా ఉంటాం
ఓహో
అంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చారా అండి లేకపోతే ఇల్లు కట్టాలని చూస్తున్నారా
కట్టాలి అనే పునాదులు వరకు తీసాము పునాదులు
పునాదులు కాంట్రాక్టర్ రే తీసిండా అది మీ
మాములుగా గోతులు దీపచ్చా ఒ నలుగురు మనుషుల్ని పెట్టి పది రోజులయ్యింది అ గోతులు అయ్యే సరికి
అవునండి మన వర్షానికి గోతులాన్ని నిండినయండి
ఆ నిండినయిగా
మరి అలా ఎలా అండి ముందుగానే ఒక కాంట్రాక్ట్ తో మాట్లాడుకొని మొత్తం పని ఆయన చేసేటట్టు మాట్లాడుకోవాలండి
ఆ
మీరు సొంతంగా చేపించుకోవాలంటే రోజు ఆ మార్కెట్ కి వెళ్ళి వాళ్ళని కూలిళ్ళని తీసుకొని వచ్చి పని చేయించుకోవాలంటే మీకు ఇబ్బంది అయితది
అదే
ఓ కాంట్రాక్టు ఇత్తే కాంట్రాక్ట్ వచ్చి మీకే సంబంధం ఉండదు ఇగ ఆయనే కట్టెళ్ళిపోతాడు
అదే అదే
అ
మీది మీరు తీసుకుంటారా మరి మాది
ఆ తీసుకుంటా ఎందుకు తీసుకోను
ఇప్పుడు మీరు ఎన్ని కడుతున్నారు
ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు నడిపిస్తున్నా నాలుగు ఇల్లు కట్టిస్తున్నా
ఇప్పుడు అన్ని మీ దగ్గరేనా
అన్ని మా దగ్గరే ఉన్నాయి కూల్లోళ్ళు ఉంటారు నా కింద ముప్పై మంది దాకా వస్తారు ఇప్పుడు పిలిస్తే ఇప్పటికనా వస్తారు
అంటే మేస్త్రీలు హెల్పర్లా
మేసిర్లు పదిమంది ఎలపర్లు ఇరవై మంది ఎందుకంటే మేసిరితో అంత పను ఉన్నా లేకపోనా హెల్పరళ్లతో రోజూ పని ఉంటుంది అంటే కట్టుబడి ఇలాంటివి కా పనా గోతులు తీసుడు
అవునవును
లు మటాలు ఇటుకలు ఇసుకలు ఇసుక జల్లెడి పెట్ట ట్టాలు ఆ ఇటుక పక్కన పెట్టటం అలాంటివి ఉంటుందని ఇరవై మంది కలోళ్ళు పది మంది మేస్త్రీలు
మంచి పని చేసిర్రూ
ఉమ్ మీకు ఎలా కావాలి చెప్తే దాన్ని బట్టి నేను
మాకు ఒక వంటగది
ఉమ్
మళ్ళీ తర్వాత పండుకునే గదుల్ రెండు
ఆ
ఒకటేమో పెద్దగా ఫ్రీగా ఉండడానికి హాలు అంతే
ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు రూము నాలుగదుల అండి
నాలుగు గదులు ముందు సైడ్ కి వరండా
విశాలంగా ఉండాల అది
ఆ
ఉమ్ అయితే మరి అది నేను చూడాలండి చూడకుండా నేను మాట్లాడం బాగోదు కానీ మొత్తం ఇస్తూ అంటున్నారు కదా మొత్తం మేమేనా సామాన్లు కూడా మేమేనా మీరు సామాన్లు తీసుకొస్తారా అంటే ఓన్లీ పనికే మాకు ఇస్తున్నారు
ఆ ఇనప్ప కొట్ వాళ్ళు మాక్ తెలుసు
సరే అండి ఇప్పుడు ఓన్లీ మేము కట్టుబడి మట్టుకే మాకు ఇస్తున్నారు సామాన్లు మాకు సంబ మీకు మాకు సంబంధం లేదు సామాన్లు
ఇస్తాం
మరి మేమ్ చెప్పిన సమయానికి తీసుకొస్తారా మరి లేట్ చేస్తారా కొంతమంది అలాగే చేస్తారు ఎందుకంటే మేము మేము పని దగ్గరక్ కెళ్ళాక ఆడ సమయానికి ఆ ఇటికల్ లేక సిమెట్ లేక పన్లు అయిగీపోయి మళ్ళీ ఆళ్ళు మేస్త్రీలు కోళ్లకు మేము మా డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి
అవునవును మీరు చెప్పింది నేను చాలా సార్లు విన్నా అందరికాడ
ఉమ్ ఎందుకంటే అయ్యుంటేనే పని నడుస్తది అయి లేకపోతే పన్నడువదు వాళ్ళని మేము ముందు పెడతాం వాల్లోచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటరు మధ్యాహ్నం తింటరు సాయంత్రం ఐదు కాగానే వెళ్ళిపోతరు అన్న డబ్బులుయని అన్ను అడుగుతరు
నిజమే నిజమే
అది అన్నీ కర్ మన అనుకున్న సమయనికి తీసుకొస్తా అంటే
తీసుకొస్తామండి మీరు మా ఇంటికొచ్చి ఆయన్ని రాసి డబ్బులుది అన్ని సమస్యలు ఓకే అయినాయి అని చెప్తే అప్పుడు మేము ఇంకా మొట్టమొదటిగా చేసే పని సిమెంట్ కట్టలు మళ్ళా రాడ్లు ఇటికలు కంకర ఊసిక ఇయన్నీ మేము కూడా దగ్గర్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలని మేము అనుకుంటున్నాం. సరే ఇప్పుడు మీరు నేనంటే ఇప్పుడు మీకు చెప్పా కాని వేరే వాళ్ళకి ఇచ్చినా గాని మెటీరియల్ మా త్రం మారదు కదా అదే నేన అంటున్నా
మెటీరియల్ మారదండి. ఇప్పుడు మెటీరియల్ సమయాన్ని తీసుకొస్తా ఇప్పుడు నేను కాపోయినా వేరే ఒకరు తీసుకున్నా కూడా సమయానికి మీరు ఆ సామాన్లలను కరక్ట్ గున్ ఓ సమయానికి అందిస్తే ఎవరైనా పని చేస్తారు
ఆవును
ఇది అయితే మరి మీకు కావల్సిన అదు ఉంటది కదా ఇల్లు ఎలా కట్టాలి అనేది
ఆ
మీకు కావాల్సింది ఎలాగ అనేది నా దగ్గర కొన్ని ఈ ఉన్నాయి ఫొటోస్ అయి తీసుకుస్తాను. మీకు అందులో ఏది కావాలో అది తీసుకు దాన్ని బట్టి నేను చెప్తాను.
ఇప్పుడు మీరు కట్టిన ఈ మధ్యలో ఒక పది ఇల్లులు కట్టింటర
ఆ పదేంటి ఎక్కువే కట్టామండి.
మరి ఎలాంటి ఆ డిజైన్లు పెట్టుకుంటున్నారు ఏ మోడల్లో చేయించుకుంటున్నారు ఇల్లులు గదులు
ఇప్పుడైతే మీరు చెప్పినా లాగానే నడుస్తుంది ఇప్పుడు అంతా ఎక్కడైనా రెండు గదులు ముందు ఒక హాలు ఒకటి కిచెను ఇంకొకటి వచ్చేసి సైడ్కి ఫ్రంట్ విశాలమైన హాల్ లాగా ఇప్పుడు ఎక్కడైనా అలాగే నడుస్తుంది. కొంతమంది పైన కూడా ఇంకొక ఇల్లు కట్తున్నారు అలా ఏమైనా మీకు కావాలా?
పొద్దులేండి ఇప్పుడు కొన్న డబ్బులకైతే ఇప్పుడుది ఇప్పుడు చాలు ఇగ మళ్ళీ ఈసారి డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ పిల్లర్లు రేపు వేసి అప్పుడు స్లాబ్ వేసుకున్నామని
ఉ ఒకటే కింద ఒకటే అంటున్నారు మీరు
ఆ అంతే
ఉహు ప్రహరి గోడా ఇంకేమైనా
ప్రహరి గోడ అనేది లాస్ట్ టుకి ఆ ఉంటదండి ఎందుకంటే పాతది ఓమ్ ఇది ఒక కెళ్ళి ఇంకొక రెండు కెళ్ళి కావాలి అది ఇల్లు అయిపోయాక చేపి చేస్తే ఒక పది అయిపోయిద్దని మాది
అదే అండి నేను చెప్పేది వినండి ఎందుకంటే ముందుగానే అన్ని మాట్లాడుకోవాలి. మళ్ళీ నేను చేసేటప్పుడు మళ్ళీ మీరు ప్రహరి గోడ కట్టలేదు కదా అండి. మీరు అబాత్
అంతే మీరన్నది కూడా నిజమే.
మొత్తం ఒక నిర్దిష్టమైన సమయాన్ని మాట్లాడుకుంటే నిర్దిష్టమైన పనిలో నీకు మేము చెప్పిన తేదీకి మీకు అందిస్తాం ఇల్లుని
ఆ
మీకు ఎంత సమయానికి కావాలండి ఇల్లు
మేమైతే ఇప్పట్లో అయితే మాకు ముహూర్తాలు లేవు.
ఆ
ఇంకా ముహూర్తాలు రావడానికి ఆరేడు నెల్లు ఉంది.
ఆహా
ఆ ఆ ముహూర్తలోపు మాకు ఇచ్చేస్తే చాలు.
ఆరేడు నెల్లు అంటే ఇల్లు ఇస్తామండి మీకైతే ఒప్పజెప్తం ఆరేడు నెల్లు అయితే ఆరేడు నెల్లు సమయం అంటే మాకు సరిపోతది.
అదేలేండి ఎందుకంటే స్లాప్ వేసినప్పుడు ఆ కర్రలు ఎన్ని రోజులు ఉంచుతారు.
స్లాపు వేసినప్పుడు పది రోజులు ఉంచు
ఆ అయిపోయాక
అయిపోయాక ఒక అంటే వాతావరణం అనుకూలించి మంచిగా ఏవస్త ఎలాంటి ఇబ్బంది లేకపోతే తొందరగానే తీస్తాం ఒక ఏడు ఎనిమిది రోజులకి
హ్మ్మ్ సెం అవును చెప్పడం మర్చిపోయా సెంట్రింగ్ కూడా మీరే తేవాలీ సామాన్
మరి అదే అండి ముందుగానే అన్న చెప్పమంటున్నాం మరి సెంట్రింగ్ అంటే మరి మీరు ఇందాకే అన్నారు అన్ని సామానులు మేమే తెచ్చుకుంట
ఆ అంటే అయి కాదండి ఊసి ఇకా ఇటుకలు మళ్ళా రాడ్లు ఇయ్యి అయితే తెస్తాం.
అయితే చెప్పేదినండి సెంటరింగ్ అంటే మాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన దగ్గర తెప్పి
ఆ మరి ఈ టైల్స్ మీరే వేయ్యాలి కిచెన్ లో బండ గ్యాస్ బండ
మేస్త్రి పని అయితే మేము చేపిస్తాం గానీ ఆ టైల్స్ టైల్స్ అయితే మా పని కాదండి అది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బీహారోళ్ళు.
ఆ
పని చేస్తారు వాళ్ళ దగ్గర మిషన్ కూడా ఉంది.
మీ మాట వింటే మీరే మాట్లాడదురు కాని
ఉం ఉంటదండి వాళ్ళకి కూడా పని లేక ఖాళీగానే ఉంటారు అంటే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా
అదే ఇగ ఇంక ఇదొకటిను ప్లంబింగ్ వర్క్
హ్మ్మ్ ప్లంబింగ్ కూడా మా మాట్లాడతాం అండి ఒకే
అదే ఈ రెండు చాలా అవసరం కదా.
సరే అండి అయితే ముందయితే ఇల్లు మాట్లాడదాం నేను మా వాళ్ళని ఒక నలుగురు మేస్త్రిలను తీసుకు
రూములల్ల సెల్పులు కూడా పెట్టాలండి పెద్దగా
ఓకే ఓకే అండి అన్ని నేను చూసి చేస్తాం గానీ ఒక నాలుగు రోజులు అయ్యాక మేస్రి గారిని పట్టుకొస్తామండి ఒక నలుగురు మేస్
అదే మే మీరు వచ్చేటప్పుడు మేస్రిని గాని తీసుకొని వస్తారా
మెస్సిన్ తీసుకుస్తాం మరి మెసిన్ తీసుకురాంది మాకు అంచనా ఎలా తెలుస్తది
అదే అదే
తీసుకొచ్చి అంచనా వేసి మీకు ఎంత అనేది డబ్బులు అనేది చెప్తామండి ఏవండీ
ఆ
సరే అండి మరి ఉంటాను నాకు వే వేరే పని దగ్గరకి వెళ్ళి మేస్రిలను కొంచెం తీసుకు
మరి మర్చిపోకండి రావాలి మీరే మీరే కడతారు కాబట్టి మీ తెలిసిన వాళ్ళు రు మాకెంతో ఆనందంగా ఉంది చాలా ధన్యవాదాలండి
సరే అండి
ఆ